రంమండి
ఆ ఏ బాగున్నారా అండి ఏం చేస్తున్నారు?
నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే ఓకే బాగుంద ఉందండి మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి లంచ్ చేశార ఏం స్పెషల్ చేశారు ఇవాళ
ఇంకా ఏం తినలేదు ఇంకా టైం అవుతది టు అట్లా అవుతంది
అవునా అంటే వంట వంట ప్రిపేర్ చేసారా వంట చేసారా ఇం ట్లో
అ చేశారు కానీ ఇంకా పిలవలేధు చేస్తున్నారు అయితే ప్రజెంట్ ఇ ఇంకా
ఓకే ఓకే
ఏంటర చేస్తున్నారు ఏంంత చేస్తున్నారు ఆ మాక్సిమం ఈరోజు సండే కాబట్టి చికెన్ చేస్తున్నారు
ఉమ్ చికెన్ కర్రీని ఎప్పుడు నార్మల్ గానే చేసినట్టు
నార్మల్గానే మీ అంటే సమ్మర్ దా ఎక్కువ స్పైసెస్ మసాలా అవి లేకుండా మాములుగా చేస్తున్నారు మీరు తిన్నారా
ఆ ఇంకా లేదండి వంట చేసి తేమం తినాలి ఇవాళ మేము మటన్ కర్రీ చేసాము మటన్ కర్రీ చేసాము ఇంకా పెరుగు పచ్చడి చేసాము ఉమ్ ఉమ్ లేదండి నార్మల్ గానే ప్లెయిన్ రైస్ లోకి చేసాము
ఉహూ ఉ ఉ ఊ ఓహో లేదు ఆ ఇక్కడ దగ్గర్లో టెంపుల్ కి వెళ్ళ వెళ్ళాను అం టూర్ కి అంటే ఏ సమ్మర్కి వేడి ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్ళలేదు ప్రజెంట్ ప ఆ దగ్గర ఉన్న ఒక టెంపుల్ ఇప్పుడుంద అనమాట ఒకా ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా మీ పాయింట్ ఎట్లు
అంటే ఆ టెంపుల్ పేరు ఏంటండి అక్కడ ఏ దేవుడు ఉంటారు.
ఉమ్ వెంకటేశ్వరస్వామి తెలుసుకదా. ఉహూ ఉమ్ ఆ టెంపుల్ టెంపుల్ బాగుంటది కానీ ఎక్కువ జనం ఎక్కువ శాతం మంది ఉంటారు అనమాట. రద్దీగా ఉం అనమాట ఎక్కువ మంది. అది చాలా బెస్ట్. ప్లేస్ ప్లేస్ కాబట్టి ఇంకా.
ఎక్కడండి ఆ ప్లే ఆ స్థలం ఎక్కడ ఉం పట్టునై
ఆ టెంపులా
ఆహ్ అవును ఆ టెంపుల్ ఉండే ఊరు పేరు ఏంటి. అండి ఏ ఊరు. లో ఉంటుంది ఆ టెంపుల్.
ఇక్కడ మాకు కొన్ని దగ్గర్లో ఒక ఊరు ఉంటది. ఆ ఊరు పేరు కూడా ప్రాపర్ తెలిదు కానీ డాడీ వాళ్ళు మమ్మీ అమ్మ వాళ్ళు తీసుకెళ్తే.
ఓకే వెళ్తూ ఉంటారు ఓకే ఉమ్
ఆ టెంపుల్ లేదు లేదు నాకట్లా స్విమ్మింగ్ అన్ననా భయము. వాటర్ దాన్ని చూస్తేనే భయం అనిపిస్తుంది అనమాట అట్లేం వెళ్లాలేదు. మీరల్ మీరు అట్లా వెళ్లారా.
ఆ లేదండి వెళ్ళాలి. అని అనుకున్న లా రాదండి వెళ్లాలని. అనుకున్నాం గాని వాటర్ ఫాల్స్ కి అసలు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అనుకోవడమే తప్ప వాటిని ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వాటర్ ఫాల్స్ కి కూడా వెల్ చాలా ఎంజాయ్ చెయ్యోచ్
అవును కానీ ఇప్పుడు పిల్లలు బలే ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ ఫుల్ మేము చిన్నప్పుడయితే మాకు కొంచెం భయం ఉండే స్విమ్మింగ్ చేస్తనే ఎట్లాంటంది భయం. ముంబాగ ఉంటాది కదా. అట్లా నాకు భయం తోనే ఏం తెలే అనమాట. మీకు స్విమ్మింగ్ వస్తదా మీరు ట్రైల్ లేదా ఇంగ చిన్నప్పు
లేదండి చిన్నప్పుడు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి నార్మల్ గా ఇట్లా ప్చ్ ఆ మనము కాళేశ్వరం గాని అలాంటి ప్లేసెస్ కి వెళ్తాం గదా. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకసారి వాటర్లో దిగి స్నానం చేద్దాంమని దిగేశాను. ఆ కాకపోతే కొంచెం లోపలికి ఎళ్ళాను అటు నుంచి అటే కొంచెంత ఇంకా లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకే ఇగా ఆ పన్
అవును మనకు ఫస్ట్ అప్పుడు భయం అనిపిస్తది. నీ కానీ మళ్ళీ ట్రై చేస్ ఎవరన్నా నేర్ పిస్తే బావుంటది గదా. అప్పుడు నీకు ఆ భయమూ అట్లేం ఉండదూ.
అవును స్విమ్మింగ్ అనేది నేర్చుకుంటే మనకి కూడా ఆ సేఫ్ గా ఉంటుంది ఒక్ ఒకవేళ వాటర్ లో ఎక్కడైనా పడిపోయినా కూడా మనం ఈ స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికీ రావచ్చు.
కాదు ఆరో అప్పుడు మీరు కింద ప లోపలికెళ్ళారు కదా మళ్ళీ ఎవరు తీసారు హెల్ప్.
ఆ బయటికి ఇగ మా హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారన్నమాట అట్లా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు వాటర్ లో ఇంకా ఒకసారి ఒకసారి వెళ్ళాను ఆ
అవును ఇంకా అప్పుడు భయం అనిపిస్తది ట్రై చేయాలనిపి కానీ మళ్ళా మీకు ఓ ఓ ట్రైయా ట్రై చేయాలని అనిపీలేదా
లేదండి ఇంకా వెళ్ళలేదు అలాంటి ప్లేసెస్ మళ్ళీ ఎప్పుడూ ఎళ్ళలేదు వెళ్తే ట్రై చేసేదాన్ని కావచ్చు గానీ వెళ్ ల్ల లేదు ఇంకా
హ్మ అయితే కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ ఇట్లా
ఊ నేర్చుకోవడమూ స్విమ్మింగ్ చెయ్యాల్ అనేది ఇంట్రెస్ట్ ఉంది మా పాపకి కూడా నేర్పిద్దామ్ అని అనుకుంటున్నాము. సో ఇంకా చూడాలి ఈ హాలిడేస్ లలో ఎలా ఫైనాన్స్ సరే చిన్న పల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా బాగాత్ర్రిలై న్
అవును కానీ మీ ఉన్న ఏరియాల దగ్గర స్విమ్మింగ్ లేదు ఇలా
లేదండి కొంచెం దూరంగానే వెళ్ళాలి మేమున్న ఏరియాకి దగ్గర లో లేదు సో ఇంకా మీరు ఏదైనా నా చ చుట్టుపక్కల ప్రదేశాల్లో అంటే ఏ ఇట్లా చూడ్డానికి ని అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ని ఏమైనా టూర్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా
ఆ మాక్సిమం అయితే మా ఇంట్లో వాళ్ళు ఆ ఉంటారు కదా టూర్ అంటే మాక్సిమం టెంపుల్స్ కి అట్లే తీసుకెళ్తారు అనమాట
ఓకే ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా వెళ్లారా అలా ఎక్స్కర్షన్ టూర్ అని ఇలాంటివి తీస్తూ ఉంటారు కదా స్కూల్ తరపుు
ఆ అవునవునవును అవును కానీ పెట్టారు కానీ కానీ నేను వెళ్ళ అని అంటే వెళ్ళొచ్చు కానీ నా ప్రాబ్లం వల్ల నేను వెళ్లేద అనమాట
ఓకే ఆ లేదు ఆ అంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడు మా మమ్మల్ని ఒకసారి రామప్ప అని ల
అంటే మీ మీ మీరున్న దగ్గరేనా
నేను బీటెక్ చదువుతున్నప్పుడు
ఆహా కానీ మీ దగ్గర ఏ ఇలోనే తీసుకెలారరా
అవునవును దగ్గర్లోనే రామప్ప లక్ అన్నవారం ఉంటుంది కదా
హ ఏం ఏం ప్లేసెస్ంది అక్కడ ఏ ఏం బాగుంటాయి అవి
రామప్ప శి శివాలయం ఉంటుంది రామప్ప ఆ ఒక చెరువు లకన అనేది ఒక చెరువులాగా ఉంటుంది అది ఒక టూరిస్ట్ పాట అనమాట సో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు చిన్న పిక్నిక్ లాగా వచ్చి మనం లంచ్ చేసుకొని అక్కడ లంచ్ తినడం ఎంజాయ్ చేయడం డ్యాన్స్ చేయడం ఇలాంటివన్నీ మనము ఎంజాయ్ చేయచ్చు అండ్ అక్కడ లక్నవరం అంటేనే ఒక టూరిస్ట్ ప్లేస్ దానికి ఫేమస్ ఏంటి అంటే ఒక వంతెన అనేది ఉంటది అక్కడ సో ఆ వంతెన ఎక్కితే చెరువులో మధ్యలోంచే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఉంది
ఓ అంటే కిందపడరా దాంట్లో నుంచి లోపల లోయలోకి ఆ
పట్టుకోవడానికి ఉంటుంది వంతెన మీద నుంచి వెళ్తుంటే ఆ సో చాలా అవునండి కింద బౌంటెన్ ఉంటాయి చాలా బాగుంటది ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ చేసినా కూడా లేదండి చాలా మంచి ప్లేసెస్ ఆ అంతా డేంజర్
ఇద్దరు పైన నడుస్తున్నప్పుడు ఇన్ కేస్ స్టెప్ వేస్తున్నప్పుడు
లేదండి లేదు లేదు పడ మనం గూగుల్ సెర్చ్ చేసినా కూడా మనకి ఫొటోస్ చూపిస్తా అంటారు నవరం ఫొటోస్ సో అందులో చూడండి ఒకసారి చాలా బాగుంటది ప్లేస్ గురించి తెలుసుకొని మనం వెళ్
ఉహూ ఉహూ అంటే ఆ వంతెన అంటే కొన్ని మూవీస్ ఉంటాయి కదా మూవీస్ లో చూసా అన్నమాట మూవీలో నడుస్తున్నప్పుడు కింద వాటర్ లో పడిపోతారు స్కిప్ అయి
ఆ మరి సినిమాల్లో వంటి వంతనే కాదులేండి సినిమాల్లో ఉండే అలాంటి వంతెన లాగా ఇగా ఏమి ఉండదు కాకపోతే బాగా ఉంటుంది రామప్ప వెళ్తే అక్కడ లక్నవరం కూడా చుట్టూ చూసుకొని రావచ్చు బోటింగ్ కూడా చేయొచ్చు వచ్చు అందులో ఇంకా ఉమ్ బోటింగ్ కూడా ఉంటుంది ఆ బోటింగ్ కి ఒక ఫిఫ్టీ రూపీస్ టికెట్ అలా ఉంటుంది సో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది జాయింట్ ఫ్యామీ
అవును వన్ పర్సన్ అట్లా పోతే అట్లా ఎంజాయ్మెంట్ ఏం చేయరు ఫ్యామిలీతో వెళ్తేనే కొంచెం బాగుంటది ఆ ఉమ్ చాలా బాగుంటది అప్పుడు ఎంజాయ్ చే సో ఆ ప్రశాంతం కూడా ఉంటాదేమో ఊర్లో ఉంటాంగదా
అవునండి బెస్ట్ ప్లేస్ అవుతున్నారు అలా ఒకటే తీసుకని వెళ్లారు ఇంకొకటి రామప్ప శివాలయం అని ఉంది సో అక్కడ శివుని దర్ చించుకొని అక్కడ ప్రసాదం కొనుక్కొని ఒక గ్రూప్
ఉహు ఉ మళ్ళీ ఇప్పుడు అహ్ బీటెక్ లో చేశారు మళ్ళీ ఎప్పుడన్నా ఏళ్లలేదా
లేదండి ఇంకా మళ్ళీ ఎవరు తీయలేదు కూడా అలాంటి ప్లేసెస్ స్ కేషన్ లాంటివి ఏమి తీయలేదు ఇంకా ఉమ్
కానీ మీకు బాగా అనిపించింది అది ఆ అక్కడ చూపయడం వాళ్ళు
అవును చాలా బాగుంది ఇక మా పాపని ఎప్పుడైనా ఎక్స్కర్షన్స్ అలా తీస్తే పాప స్కూల్లో తీస్తుంటారు కదా పిల్లల్ని తీస్ వెళ్తూ ఉంటారూ కదా సో నేను పంపిస్తాను అ అవును నేను మిస్ అయినవన్నీ మా పాపకి ఇచ్చేస్
ఉహు నైస్ నైస్ చాలా బాగుంటది అది మనం మిస్ అయిన మీ వాళ్ళకు ఇవ్వడం గ్రేట్ కదా ఓకే ఓకే నవ్య అండి ఉమ్ బాయ్ థ్యాంక్యూ బాయ్